హలో నమస్తే అండి ఎలా ఉన్నారు ఉమ్ బావున్న అండి తిన్నారా ఏం చేస్తున్నారు
లేదండి తినాలి
ఫాస్టింగా
లేదు లేదు అట్ల ఏం లేదు అట్లేం లేదు ఫాస్టింగ్ ఎప్పుడు ఉండను నేను ఒక శివరాత్రి అప్పుడే ఉంటా మిగత రోజుల్లో ఉండను
అవును ఎలా ఉంటారు శివరాత్రి అప్పుడు ఫాస్టింగ్ మీరు
అవును పొద్దున లేేసి స్నానం చేసుకున్నామ ఫస్ట్ ఎళ్ళిపోతాం గుడికి ఎళ్ళిపోతాను ఎళ్ళిపోయి అభిషేకం చూసుకోని ఆ చూసుకొని అక్కడ ఉండి కాసేపు ఉండి జపం చేసుకుంటను జపం ఎక్కువ చకు ఒక జపం చేస్త ఇంటికి వస్తను ఇంటికి వచ్చేసి మావోళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటా ఇంట్ల పూ జ చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా అలాగే ఉంటను ఏమన్న కావస్తే పొద్దున కావచ్చు పాలు తా తాగుతా లేకుంటే అది కూడా నాకు నీరసంగా అనిపిస్తే కానీ నాకు నీరసం అయితే అనిపియదు ఆడ వండుకో ఈ వం అక్కడనే ఉంటను ఇంగా ఎక్కువసేపు లేదా అక్కడ గుల్లో ఎక్కువ ఉంది అనుకో మనం చేసుకొనికే ఇంట్లో శివలింగం పెట్టుకొని ఇంట్లో శివలింగం ఉంటది చిన్నది దానికి ఇంగా అభిషేకం చేసుకుంటా ఉంటాను పంచాక్షర మాత్రం చదువుకుంటా ఉంటాను ఆయనవి అష్టోత్ర నామలు చదువుకుంటా ఉంటాను అలా టైం అయిపోతది అంటే బుక్ ఉంటది కదా బుక్ లో చూసుకుని చదువుకుంటూ ఉంటాను
గ్రేట్ అండి
బుక్ లో ఉంటది లేదంట మొబైల్ లో ఓపన్ చేసుకొని మొబైల్ లో చదువుకుంట ఉంటాను అందులో ఉన్నాయి కదా అష్టోత్ర నామలు ఉంటాయి శివునిది తర్వాత అవి ఇవి ఉంటాయి లేకుంటే మూవీస్ పెట్టుకొని చూస్తాను మళ్ల సాయంత్రం అయిపోతేమో ఆ ఇంగా సాయంత్రం అయిపోతే ఇగా మాకు ఇక్కడ కొంచెం హైటెక్ సిటి దగ్గర్ లో ఒక కాన్సెర్ట్ పెడతారు అక్కడ బాగా శివునిది భజన పాటలు అన్ని పెడతా ఉంటరు ఫుల్ డీజే సౌండ్ పెట్టింటారు అక్కడకి ఎళ్ళపోతాను అక్కడ పన్నెండు వంటి గంట అయినా అక్కడే ఉండిపోతది మళ్ల అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ల రాత్రికి మా ఇంటి దగ్గర గుల్లో శివ కళ్యాణం జరుగుతది
ఆ
ఆ శివ కల్యాణం ఖచ్చితంగా చూసుకుంటా నాకు చూసుకోవాలి ప్రతిది మనకే ఇవ్వకలే ఆ ఖచ్చితంగా చూడాలి అది చా కళ్యాణం కంపల్సరీ చూడండి మన లైఫ్ లో ఏమైనా దోషాలు గ్రహాలు ఏమైనా కింద మీద అయిపోయినా మన పరిస్థితులు బాలే కాకున్న సెట్ అయిపోతది శివ కళ్యాణం శివ కళ్యాణం అంత ఫేమస్ ఉంటది అది చూసుకొని ఇంకా అప్పటికి రెండు ఇగా ఎళ్ళిపోతను దాని తర్వాత ఇంగా మన ఇక్కడ మన సద్గురు వాళ్ళది కూడా లైవ్ వస్తుంటది కదా
హుమ్ హు వస్తుంది
చూసుకుంటాను కాకపోతే ఇంగ ఎక్కువ సద్గురువు వాళ్లు అయితే అంటే ఇంగా నాకు ఇదే సరిపోతది ఇంగా ఎళ్ళిపోయి వచ్చేసి మరి రెండు మూడు వరకు ఉంటది ఇంక తర్వాత ఇంగా పడుకొని పొద్దున్న లేేసి స్నానం చేసి మళ్ళ గుడికెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి మళ్ల ఓ పండో ఓ కాయో తినేసి అప్పుడు వదలుతను ఉపవాసం నిద్రొ వచ్చేస్తుంది ఇంగా నా వల్ల జాగరం చేయాల కానీ నా వాళ్ల కాదు నిద్ర వచ్చేస్తాది మూడు నాలుగు అయిందంటే వచ్చేస్తాది,
అవునా అంటే మనము ఉపవాసం ఉన్నా లేకపోయినా జాగరం అనేది చెయొచ్చు నేను ఉపవాసము ఉండను ఈవినింగ్ వరకు ఉంటాను మళ్ళీ ఈవినింగ్ మహా నైవేద్యం పెడతాను దేవుడికి అది తినేసి మళ్ళా అ మేము వచ్చి మా ఊరికి వెళ్తాం మా నేటివ్ ప్లేస్కి వెళ్తాము చాలా బాగా చేస్తారు అక్కడ శివరాత్రి అది అంటే మా సైడ్ వ వచ్చి చాందిని బండ్లు పేడతారు మీకు ఐడియా ఉందా
ఆ ఆ ఆ తెలియదు విన్నాను కాని తెలియదు
చామిని బండి అంటే శివుడు పార్వతి పట్టాలు ఉంటాయి కదా దేవుడివి అవి ట్రాక్టర్ ఉంటుంది కదా ట్రాక్టర్ కి మొ మొత్తం లైటింగ్స్ అంతా పెట్టి అలంకరించి పెడతారు అది వచ్చి ఊరేగిస్తారు
ఓకే ఓకే
సూపర్ గా ఉంటుంది నైట్ వస్తుంది మళ్ళా ఆర్కెస్ట్రా పెడతారు మార్నింగ్ మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేస్తాం శివరాత్రి రోజు ఫైవ్ కా ఫోర్ త్రీకే లేస్తాం నైట్ అన్ని ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకునేసి లేసి ఇం పోయి రెడి అయేసి మా ఇంటికి వచ్చి ఆ ప్లేట్ అదే డ్రమ్స్ వాయించుకుంటా ప్లేట్లు ఎత్కొని వస్తారు దాంట్లో అభిషేకానికి ఏమేం కావాలో అన్నిీ ఐటమ్స్ పెట్టుకోనుం
ఉ
పాలు వెన్న నెయ్యి ఫ్రూట్స్ రైస్ హనీ అని పెట్టుకుంటూ మేము ఇంకా వెళ్తాము అభిషేకం అయ్యేలోపల ట్వల్ అయిపోతుంది ట్వల్ వరకుంటాం మళ్ళా నైవేద్యం
ఆ రోజంతా చేసుకుంటేనే ఉండొచ్చు ఇంకా ఆ రోజు ఉంతంగా ఆయన అభిషేకం అ గ్యాపే ఉండదు ఆయనకి అభిషేకం
అంటే చేసుకుంటారు కొంతమంది ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటు ఉంటారు తినేసి పడుకునే సార్ అది పడుకోవడం ఆ మీరు ఇంత చేసారు కదా నైట్ నైట్ కొంచెం మేల్ కొని అదే మార్నింగ్ చెప్స్తారు కదా జపం అవంతా అవి మీరు నైట్ చేస్తే మీకు ఫుల్ బెనిఫిట్ ఉంటుంది
వచ్చే సి యోహ నిద్ర మన్సింగ్ అందులో ధ్యానంలోనే యోగ నిద్రలోకి వెళ్ళిపోతాయి ఇంకా మనకు తెలియదు తెలియదు జపం ఆగదు
అదే మీ ఫ్రెండ్స్ తో పాటు ఎక్కన్నా బయటికి వెళ్ళాలి అప్పుడు ఆర్కెస్ట్రా పెడతారు కదా డ్యాన్సు అది ఆ
జపం చేసుకుంటా ఉన్నాం ఆహ అలాంటి వాటికి వెళ్ళం ఆ జపం చేసుకుంటాం కనుక జపం లోనే యోగ నిద్రి వచ్చేస్తుంది ఇంకా మన చేతిలో జపమాలా ఆగదు లో మనసులో స్మా మనసులో స్మరణ ఆగదు అది ఒక రకమైన అ సన్మెత్రలోకి వెళ్ళిపోతుంది
ఓ అంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేసేస్తారు
ఇంకా అదే తన్మేతంలోకి వెళ్ళిపోతాం మనకి తెలియదు ఇంకా మన చుట్టూ ఒక ఆరాలాకు ఊగిపోతా ఉంటాం సర్కిల్ గా అది మన తెలియదు చూసే వాళ్లు చెప్ అ మనకు తెలియదు అది అంత మనం ఊగుతున్నామా ఏం చేస్తామా మనకు తెలీయదు
అదే దేవుడు వస్తుందంటారు అలానా
రార అట్ల కాపోతే ఏందంటే కొందరు తన్మయత్మం తో వచ్చిందని ఒక ఫీల్ లోకి ఎళ్ళిపోతారు ఒక రకమైన ఇది లోకిఎళ్ళిపోతారు రు ఒళ్ళంత భారంగా అనిపిస్తుంది ఎట్లా ఉంటదంటె నాకు ఒక నాభి నుంచి ఏదో రోబడ్కి చొచ్చుకొని పోయినట్టనిపిస్తుదట లో
ఆ అది ఒక దేవుడి ఫీలింగ్ ఏమో మీకు ఆ వినిపిస్తా నాకు
ఆ నాభి నుంచి ఏదంగా లోపలికి వెళ్ళిపోయినట్టు వచ్చి ఇంగ షివరింగ్ వచ్చేస్తుంటది బాడీ మొత్తం వైబ్రేషన్ అదేందం అంగా మన లోపలి చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి
ఇలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చెయలేదండి ఫస్ట్ టైమ్ మీరు చెప్తాంట వింటం
అది కొంచం అది చ ఆక్టివేట్ అయిపోయి ఇంగ అంత తరుతా ఉంటది మనకి ఏందంటే మొత్తం మన బాడీలో ఏడు చక్రాలు ఉంటాయి కదా ఆ చక్రాలూ ఆ చక్రా లన్నీ ఒకొ దానికోకటి ఈ జపం ద్వారా ధ్యానం ద్వారా మనకు మనసుకున్నచ్చె పనులు ఉ ఉపవి ఉంటాయి ఉపవి మొత్తం కలుపుకుంటే అవి వేరే ఉంటయి మొత్తం అయితే మీకు ఫస్ట్ మూలాధార మణిపూరక అనాహ వినయత హృదయ విశుద్ధి జ్ఞాన బ్రహ్మ ఇట్లా ఉంటయి మొత్తం కింద నుంచి పై దాగ విడిచి పెట్టామ అది యాక్టివేట్ అయిపోతుంటే దీని గురించి ఉంటే మీకు ఎక్కడ స ర్చ్ కొట్టిన తెలుస్తుంది వెన్ను పూసలో ఒక పాము లాంటి కదలికి వస్తది అవి చేస్తా ఉంటె అంటే గత్ త జన్మలో మీరు ఎక్కడైతే చేసుకొని వదిలేసారో మళ్ళీ అక్కడ నుంచి యాక్టివేట్ అయితాది
మీరు ఎక్కడన్నా వెళ్ళిపోతారండి యోగిలక్
నా డ్రీమ్ అదేఉంది కానీ మాఅమ్మ ఒప్పుకోవట్లేదు నాకు సాధువు అవ్వాలని కోరిక అరుణాచలం ఎళ్తె మళ రానని చెప్పాను అమ్మ గొడవ మాచెల్లి పెళ్ళైన తర్వాత ఎళ్ళిపోతనమా ఇట్లా నా వాల్లగా ఉండాలని లేదు నాకు ఇట్లంతా అంత దేవుడితో ఉండిపోవాలని అట్ల కావాలనిపిస్తుంది ఎందుకో
అంటే ఎవరు వద్దా
ఎవరొద్దనుకోవడమె బతుకు
అది ఎలా అండి అది ప్రకృతికి విరుద్ధం మీరు చేసేది
ఇక అదే ఒక సాధువు అంటె ఇంక ఏది ఉండదు కదా ఒక తల్లి నిర్ణయం తప్పిచ్చి ఇంక దేనికి ఉండదు
సాధువు కూడా ఎలా అయితారు సాధువు గ్గూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ అంత అంత ఉండి ఆయన ఇంక దేవుడు ఇంక వద్దు రా నా దగ్గరికి రా అన్నప్పుడు ఆయన సాధువు గా అయి వెళ్ళారు మీరు మ్యారేజ్ ఏమి చేసుకోరా అలానే వెళ్ళిపోతారా
ంటారు కొందరు గృహస్తులు లేకుండ ఉంటారు
మ్ అంటే నేను చూసిన దాంట్లో చాలా మంది ఫ్యామిలీస్ మ్యారేజ్ అయినాకే కదా సాధువు అయ్యారు
ఒకొక్కరు ఒకోర ఉండరు అయిపోయి నా కూడా కొందరు ఫ్యామిలీలు వదలరు అది గ్రుహస్త ఆ ఉండరు ఎందుకంటే వాళ్ళు వచ్చిపోతా ఉంటారు కసి చూసుకొని వెళ్ళి ఆ ఉంటారు కాపోతే ఏంటంటే ఇంకా అఫెక్షన్స్ ఉండవు ఎక్కువ
అంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి కదా
మ్ అందుకే గద పోతాండది అ
ఏఫ్యామిలి కి సాధువు ఫ్యామిలీ కోసమా నేను నేను అలా అనలేదండి మీకంటే ఒక ఫ్యామిలీ కావాలి కదా ఆ మీరు అన్ని విరుధంగా మాట్లాడుతున్నారు
అడ్డం ఏం లేదు కాకపోతే ఇది ఎట్లా ఉంటదా అంటే ఇవి కొన్ని వేరే ఉంట ఉంటది జానం జపం చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే ఏది వద్దు మనతో ఏది ఉండదు ఏది నిలవదు అని ఒక ఇది తోటి ఉంటది అన్నమాట
ఆ అవును మీరు మీరు అనుకుంటారు కానీ కన్న తల్లి అనుకోదు కదా నా కొడుక్కి పెళ్లి అవ్వలి ఒక బిడ్డ ఉండాలి ఒక ఫ్యామిలీ ఉండాలి వాళ్ళు బాగుంటే నేను చూడాలి అనుకుంటారు అది ప్రతి తల్లి ఫీలింగ్ అంతే
ఇక అంతే ఇప్పుడు ఆమెన అట్లా అనుకుంటది కానీ తప్పులేదు కాకపోతే అవతల మనుషు కూడా మనం అర్థం చేసుకున్న మనుషు లేనప్పుడు ఈమె ఆశ పడ్డట్టు కూరవుతుందా
మనం అలా మార్చుకోవాలండి అందరూ ఒకే రకంగా ఇప్పుడు మనకి ఐదు వేళ్ళు ఉండాయి ఐదు సమానంగా ఉండవు కదా
మన వేలు సమానంగా ఉండవు అంటే అది మన కార్యాల చేనికి అది ఆ సైజు లో ఉంటాయి కానీ మనుషులని అయితే మన కోసం ఆపలేము వాళ్ళ ఇష్ట
మనుషుల కూడా ఇప్పుడు దేవుడు అనేవాడు అంద ర్ని చేయి సృష్టిస్తే అబ్బాయి పెళ్ళి అయితదా అవ్వదు అబ్బాయిని సృష్టిస్తే అబ్బాయి పెళ్ళి అయితుందా అవ్వదు అంతా సమానం ఉండదు కదా
లేదు జా వృతి అనేది ఆడ మగ సమ కలయిక తోటే సృష్టి అనేది ఆడ మగ సమానత్వం తోటే ఉంటుది కాని కాకపోతే ఏంటంటే ఈ మనిషి ల విధానం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మేము ఒక్క
అది మనుషులు సమానంగానే అవునండి దేవుడు అందరినీ సమానంగా సృష్టించారు అది మన అహంభావం
హమ్ ఇందులోకి ఎలా ఉంటే ఎలా ఉంటదంటే సాధు జీవితంలో అంటే ఆడ స్త్రీ పురుష అని భేద లు ఉండవు అక్కడ స్త్రీ పురుష భేదాలు ఉండవు అందులో ఆ దృష్టితో అసలు చూడరు కూడా
అదే ఉండవు కానీ మీరు వెళ్ళిపోతారంటే నాకే బాధగా ఉంది మీ అమ్మకి ఎలా ఉంటుంది
లేదు ఎక్కడ వెళ్ళ నిచ్చేట్లేదు మా అమ్మ నేను చెప్ప అరుణాచలం అయితే వెళ్లి వచ్చేదుంది వెళ్ళే సి వస్తాను అని చెప్పినా కూడా దానికి కూడా భయపడాత ఉంది మా అమ్మ అంటే నేను వెళ్తే కొంచెం రమణా సురంకి వెళ్ళేసి కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు ఉండాలనుకుంటున్నా కనీసం అక్కడ ధ్యానం మైన చేసుకుంటే అడ ఏదో ఒకటి అసలు ఏంటింది నేను ఉండలా వద్దా అని ఒక నాకు సమాధానం దొరుకుతది నా ప్రశ్నలకి అంటే సమాధానం దొరుకుతది మన సంకోంచం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తల్లి నిర్ణయం ఇట్లాంది నా పరిస్థితి ఏంటి నువి ఇట్లా ఇంట్లో వుండి చేసుకోవాలా లే లేకపోతే ఏంటి నీ దగ్గర కొచ్చి చేసుకోవాలా లేకపోతే ఇంకేంటి
చేరలా వద్దా అనేస అ సాద్దువు అవు దామా వద్దు అనేసి
ఆ ఎందుకండి ఇప్పుడు ఆది శంకరాచార్యలు గురువు ఆమె అతని తల్లి ఒప్పుకోదు సో అతనికి కాలు భరత్మతుడు ముసలి రూపంలో శాపం వహిస్తాడు ఆయన శాపం అయి ముసలి అయిపోతాడు అ అది నర్ లో ఉంటా ఉంటాడు ఆయన శాపం ఇచ్చిన అంటే మళ్ళా శివ శివులు శివాంశతోడు ఒక బాలుడు పుడతారు ఒక బాలును కాళ్లు పట్టుకుని అతను లాగినప్పుడే నీకు శాప విమోచనా ఉంటాదని చెప్పేసి ఒక సాధువు మహర్షా ఆయనకు శాపం ఇస్తాడు సో ఆయనకి ఎందుకు అట్ల శా వచ్చిందంటే
కాని ఆయన పెళ్లి చేసుకుంటాడు కదండి ఇంకొక దాంట్లో పరకమని అదేదో పరకాయ ప్రవేశం చేసి
హు హు ఆ చేప్తాను చేప్తాను మీకు ఆ చేప్తాను మీకు ఒక్క నిమిషం ఆగండి చేస్త
ఓకే అండి